హలో హలో విపిస్ వస్తుందండి
నా
తిన్నారా అండి ఎంత తంటేదం ఇంకా ఈ టైం వరకు
ఏదు మేరుదున్నారా
హలో లేదండి తిన్లేదు నేను కూడా ఆ
క ఎలా
ఆకలిగా లేదని తినలేదు మీక్ ఏ వెదర్ అంటే చాలా ఇష్టమైన వెదర్ హలో హలో హలో
హలో
హలో మీక ఏ ఏ వేదర్ అంటే చాలా ఇష్టమైంది
సమ్మర్ అండ్ వింటర్
ఆ సి సి